హలో ఆ చెప్పురా ఏమ్ జేస్తున్నావ్.
ఇంకా ఇప్పుడే లంచ్ జేసి పైకొచ్చిన
ఔనా క్లాసెస్ జరిగినాయా ఎమన్న
ఆ బానే జరుగుతున్నదక్క ఈ రోజు మ సార్ పెళ్లుందని చెప్పినగ. కు మెన్న
ఆ
ఆ పెళ్ళికి అందరు వెళ్ళినరు కావ. ట్టి ఫ్యాకల్టి ఎవర్ర్ లేరెక్కువ ఆ మేడమ్ వాళ్ళంద. లీవ్ దీస్కున్నరు అందుకే ఇగ ఫ్రీగ ఉన్న క్లాసెసేమ్ జరగలేవ్ పెద్దగ.
ఉమ్ సార్ ఎవరై ఇద్దర్ ముగ్గురు సారు వాళ్ళు ఇట్లెవరన్నున్నర చూసుకోడానికి.
ఆ మేడమున్నారు. ఇద్దరు మేడమ్సున్నరు వాళ్ళే జూసుకుంటున్నరు.
కే ఓకే
ఎంజేస్తున్నావక్క తిన్నవా ఆ తినేసివచ్చిన అక్క
లేదురఇంక అన్నడ్యూటీ నుండి రాలేదు ఈ వంట చేసినా
అవునా ఇంకారాలేదా
ఇంకా రాలేకొంచెం టైం పడతా దన్నాడుఇందాక కాల్ చేస్తే
స ప్
ఆలో ఫ్రెష్
ఆలుూ ప్రైయ
ఆ ఇంగా
నో అలు ప్రెబా చేస్తావుఅక్క నేను మిస్ అయితనధాని అసలు
ఎలా న చెప్పును గుర్తించె ఎక్కువ నువ్వేతెలుస
అవునక్క నిజంగా బా చేస్తావునువ్వు అసలు యూట్యూబ్ లో స్ కొన్ని చేసినా కూడా
ఇ ఆలు ఫ్రై యూట్యూబ్ లో చూస్తాను
ఆహా ఇది చూడవులే గాని కొత్త కొత్త వంటకాలు అక్క నేను అనేది శటైల్గా కొత్త కొత్తయి
కొత్త కొత్త ఇక ఎవరమైనా రానప్పుడు అందరూ ఇ స్నేహించు అ
ఆ ఇది నాకు చ నువ్వు చేసే చికెన్ గ్రేవీ చికెన్ గ్రేవీ కర్రీ ఉంటాది చూసినావు అది చాలా ఇష్టం నువ్వు చేసేది ఇంకా
నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏ చేస్తలే కచితంగా అసలు నువ్ చికెన్ అంటే నా గుర్తు కాచ్చింది లాస్ట్ అప్పుడు ఒకసారి మనము రూమ్ లో ఉన్నప్పు ఇప్పుడు చికెన్ చేసుకున్న గుర్తుందా
అవునాక్క ఆ చికెన్ వరస్ట్ చికెన్ ఎంది అసలు అలాంటి చికెన్ ఇంకెప్పుడు తినం కావచ్చు
టీ ఉంది పసుపుల నుంచి నూనెల ము చి థెష్నాటు ఉంది
పస్పు లో ముంచి నునెలో ముంచి డైరెక్ట్ పైకి తీసినట్టు ఉంటాది ఆది అసలు అల్లం లేదు కారం లేదు అవునక్క అసలు ఆ టైంక్ గ్యాస్ అయిపోతుండ ఏం లేవు ఇంట్లా జీలకర కారం ఇట్లా ఏం లేక పోయినా చేసుకున్నాం మంచిగా అనిపించింది నాకైనా కూడా టేస్ట్ బాగానే ఉండే అంత నూనెలేకించి తీసినా కూడా
టేస్ట్ బాగుండే కానీ మనం ఆ రోజు కుప్ప తోటి ఆడుడు ఆ జామకాయలు తెంపు పోనుడు
ఆ పాప మా కుక్క ఓనర్స్ ఎవ్వరు లేరుని ఆ కుక్కకు ఫుడ్ పెడితే అది మన ఫుడ్ కూడా తినలేదు అసలు అది ఇంకా ఘోరం
కదా తీర మంది దానికి కలిపి పెడితే ఆ తినలే అది తీర మనం కలిపెట్టినాక వాళ్ళ ఓనర్స్
ఆ సెల్ల మస బాగానిపించిందక్క మళ్ళీ గుర్తుందా ఆ ఫుడ్ మనం పైకి తీసుకపోతే అదేదో కుక్క పెట్టిన ఫుడ్ లాగే అనిపించేది మనం మొత్తం చూస్తే
సలా అప్పుడతే ఆ ఫన్నీ మూమెంట్స్ ఆస్ సలు
భలే ఉండేవి అసలు చాలా మంచిగా అనిపించిండే అప్పుడు మ ఇద్దర ఉన్నాం ఇంట్లో అసలు ఎవ్వరు లేరు మనకు నచ్చినట్టు చేసుకుంటాం అంటే పైసలు లేవు ఉన్న వాటినే అడ్జస్ట్ చేసుకోవాలని ఏదో చేసుకుంటా
నాకు ఎప్పుడు ఐనా గట్లా మరి ఇద్దరం ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఇక పక్కన ఎవరన్నా ఉంటే
హ ఆ మీ ఇద్దరు కలిసి ఇది చేస్త రా చేస్తారా ఇట్లుంటారా అట్లుంటారా
ఇప్పుడు నువ్వు చేసిన దానికి నన్ను యాడ్ చేస్తారు నేను చేసిన దానికి నిన్ను యాడ్ చేస్తారు స్తరు
పక్కా అక్క ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళ ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ఇప్పుడు కూడా ఇంటికాడ ఏదైనా జరిగ్ర అనుకో ఖచ్చితంగా నువ్వు ఉన్నా నాకు చెప్తా వీలైతేనే నేను ఉన్న ఆడ ఎవరూ ఉన్న ఒకరే అని ఫీల్ అయితారు ఇగాళ్ళు
అంటే మనకు మనకంటే ఒక సెల్ఫ్ ఒపీనియన్స్ అంటే ఏం
ఏం ఉండవు వాళ్ళు ఏం చెప్తే ఇక అంతే వీళ్ళు ఇట్లనే ఉంటారని వాళ్ళు మన మనల్ని ఫిక్స్ చేస్తారు కథం మనం వాళ్ళు చెప్పినట్టే ఉండాల అనుకుంటారో ఏమో
అసలు మన ఎందుకో మనం ఇంకా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినా మనం బానేసా బతుకుడిపోతులే మన ఇద్దరిది
ఓ అక్క ఇప్పుడు కాదు ఇంక కొన్ని రోజు అయి పోవు నీకు పెళ్ళి అయినా పోవు నాకు పిల్లలు పుట్టినా కూడా పోవు ఇంకా
ఇంకెంత కాలం రా యిట్ల మన లైఫ్
ఏం చేస్తాం అక్క ఇట్లనే రూల్ వయ్యాలి ఇక పోని ఎదురిచ్చి ఒక్క మాట మాట్లాడినామా ఏ అది కాదు నేను చేసింది కరెక్ట్ అంటే కథం ఎదురు తిరుగుతాంది ఎదురు తిరుగుతారు ఇప్పుడే ఈ టైంలో ఎదుర్ తిరుగుతారు వమ్మో వాయో కడికి పోతాది ఆది
అట్లే ఉంటది ఇందాక నువ్వు ఫోన్ చేస్తున్నావ్ అప్పుడే మీ అక్క కాల్ చేస్తుంది
అవును అక్క
ఇప్పుడు ఇప్పుడు లిఫ్జే ఏమనేమి లిఫట్ చేయలేదు ఇప్పుడు లిఫట్ చేయన అందుకు ఏమనుకోండి ఇ ఎప్పటిక ఉంటది కదా మన ఇరమేం మాట్లాడు
ఆ కథ ఏం అనుకుంటారు ఇక ఇద్దర మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకు కుండారు దేని గురించి మాట్లాడుకుంటారు మనం ఏదో వాళ్ళ మీద మర్డర్ ప్లాన్ వేసినంత ఫీలయితారు వాళ్ళు అసలు
కదా అసలు వాళ్లని మనం ఏం అంటం చెప్పు మనకు నచ్చినట్టు మనం ఉంట టమ్ అంతే కదా
మనకు నచ్చి నట్టు ఉండద్ద అదే వాళ్లకు నచ్చదు మనం ఎట్లా ఉంటుంది చెప్ మనకు నచ్చినట్టు వాళ్ళకి నచ్చి నట్టు ఉంటే అప్పుడు మనం మంచి పిల్లలం
అసలు మనం ఏం జేసినా తప్పులు ఎతకడం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయింది తెన్న
తప్పులు ఎతుకడవా ఆ ఎతికిందాన్న అైనా ఎతికి ఉంచుతారా తాం తాం చేస్తారు ఇగో గిట్ల అంటే గిట్లు అన్నారు గిట్లు వస్తతే గిట్లు వస్తారు బ అమ్మ తప్పు ఏడుస్తుంటే ఇప్పుడు వాళ్ళని ఏడుస్తున్నప్పుడు ఊగోబెట్టినా తప్పు అవుతుంది ఊగో పెట్టకపోయినా తప్పు అవుతుది మహ లే ఏడుసినా కూడా
జేసిన తప్పే ఉంది ఏం
ఆ వాళ్ళు ఇప్పుడు ఏడుస్తారునుకో పోయేందుకేడుస్తారు అమ్మ కాని ఇట్లా బదిలాడినావు అనుకో నువ్వు చెబట్టి ఏడుతున్నావు అసలు నువ్వు ఇట్లా నువ్వు సరిగ్గు ఉంట ఇవన్న వచ్చేదే కాద అన్నట్టుగా పోతావు ఏడుస్తే అడగలేదునుకో అసలు చూసినవే ఇ దీనికైతే ఇంతంది అసలు నేను ఏడుస్తున్నా నీ చచ్చన లో పట్టించు అ నా గడి పోతుారు మళ్లికి
అట్లనే చేస్తారు ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు
ఏం చేస్తాం మాకు ఎప్పటికి ఇట్లనేనా అక్క మనకంటూ ఫ్రీడమ్ ఉండొదు అక్క అసలు
ఏద్రా అ్ర మనవస అసలు దాని గురించి ఆలోచించి కూడా వేస్ట్ తెలుసా
అసలు మస్సు ఎన్ని రోజులని అనుకుంటాం అక్క ఈ చిన్నప్పటి నుంచి డిగ్రీ అయిపోతా దిగ క్రియలు అయిపోయినాయి కూడా ఇంకా చిన్న పిల్లలు వాని చూడరు ఏమన్నా మాట్లాడితే ఇంకా చిన్న పిల్లవా అది తెలుస్తలేదా అంటారు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే ఈ మాత్రం తెలిద కచ్చిన పిల్ వాడు్ర పెద్ద వాటిలలో పో స్తనేమో ఇదిద్దలుతలేదా నువ్ ఇంకా పెద్ద కాలేదా అంటారు
అసలు మనము ఆలోచించుకుంటే అనిపిస్తుంది అసలు మనం బ్ర ఇక్కడమే కష్టం కావచ్చు వాళ్ళంతా అసలు ఏదైనా తప్పే ఉంది
వాళ నచ్చతంగ వచ్చసిిన
ఇట్ చేసినా కూడా అది తప్పే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఇప్పుడు మేమువు నిన్న ఇబ్బంది పెడుతున్నామా నిన్న ఇబ్బంది పెట్నందుకు నువ్వు అట్లా బర్డ గా ఫీల్ అయివుతు తిన్నావా
వాళ్ళకి వాళ్ళే అనుకుడరు అసలు కనీసం నువ్వేమ అనుకుంటావున్నావ్వు మళ్ళీ నెక్స్ట్ అడగరు వాళ్ళకు వాళ్ళే ఎంత ఇబ్బంది పెడతానమా అంత మొహం మార్చకొని ఉంటానో అంత ఇబ్బంది పెడతానమా కారణం కాని వాళ్ళకు వాళ్ళే అనుకుంటారు మళ్ళీ
కదా మళ్ళీ ఎవరితో మాట్లాడినా తప్పే ఒకేళ మాట్లాడినా తప్పే మళ్ళీ మాట్లాడకపోయినా కూడా తప్పే
ఆ మాట్లాడతలేరు బామ్మ ఇప్పటికి మాట్లాడ అని కూడా మాట్లాడరు ఏమన్న మర్చని కూర్చుంటారు అని అంటు
ఇక ఎక్కువ మాట్లాడుతునేమో ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాో వాళ్ళతో అంత క్లోజ్గా ఉండాలో అవసరమే లేదు ఎక్కడ ఉంలో వా ఎవరితోట ఎట్లా ఉండాలో అంతే ఉండాలి ఎందుకు వాళ్ళతో ఉంటే ఇప్పుడు నీకేమోసలు అంట ఒకడు తోటే కని బస్త నే ఉండాల వాళ్ళ మనకి నచ్చతే మా మాట్లాడదాని నచ్చకపోతే మాట్లాడడం అంతే కదా
ఇప్పుడు అంటే కొత్తళ్ళ తెలివద వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాకపోతునాం ఇది ఎవర్ మాట్లాడతే ఇట్లనే ఉంటారు అందరు ఊకే మాట్లాడం అనుకో కతం ఏదో కొంచెం మా అలల్ గారు మొత్తం అళ్ళ అద్కు పోదారా అంటారు ఏ మా అసలు
ఇక వాళ్ళగురించి ఆలోచించి కూడా టైం వేస్ట్ లేదని ఇందాక అమ్మమ్మ కాల్ చేసింది డాడ్ అక్కడకి పోయిండంట వర పనిజేయడానికి
అవునాక్క ఏ వైందటా
ఎప్పుడొస్తున్నావు మరి ఎల్లుండి పొద్దున్నే ఎత్తుకునేది దర్వాజా ఇవన్న ఆ రైపుసయంత సాయంత్రం వరకు రా వచ్చేటట్టుండు రే ఇంటికి వచ్చేటట్టుండు అని చెప్పినారు
ఆ అవునా మరి ఎప్పుడు పోతున్నాను
రేపు పొదురం అంటే ఈవినింగ్ వరకు బయలుదేరదాం అనుకున్న చలికాలం అయితే బాగు అ ఈ ఎండకు ఎట్లనో అట్లా పగానే ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం లేట్ అయినా ఇక బాగా ఇబ్బంది అయితది ఇప్పుడు పొద్దున పోతే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు పొద్దున పోతే ఆడ వాళ్ళతో
ఆ అన్ ఎర్లీ మార్నింగ్ పోయి కూడా చేసేది ఏమి ఉండదు లేట్ పోయినా కూడా టార్చర్ గా అక్క అ
అదే లేటు పోయినా టార్చరే ఇప్పుడు లేట్ పోతున్నా నైట్ అయితుది ఇంత నైట్ అద్దులేదు పద్దు లేదు ఏ టైం కు రావాలో తెలుస్తలేదా భయం లేకుంటయింది నీ నీ సొంతంగా డెసిషన్ భ తీసుకు ఇప్పుడు నాకు పెళ్ళ అయినాక నా సొంత డెసిషన్స్ నేను తీసుకోకపోతే ఇంకా మిమ్మని అడిగి చెయ్యాల వద్దా అడగాల
నేను ఇంకా వాళ్ళు చిన్న పిల్లలానే చూసుకుంటా చూసుకోవాలనుకుంటార అక్క అందుక లండరమ కాల్
వాళ్ళు అసలు తెలుసా బాహుబలిలో దేవసేనకు అన్ని సంకెలు వేసిన దానికున్న ఫ్రీడమ్ కూడా లేదు.
కాదా అక్క అది ఆడ అ అంతలా ఎవలైనా తనకి ఇష్టం వచ్చింది. మాట్లాడతారు. మనం అసలే ఏం మాట్లాడాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. పోని ఆలోచించాకైనా అది కరెక్ట్ అయితదా వాళ్ళకాది నచ్చనే నచ్చదు.
తినాలా వద్దాను వాళ్ళు తినలా వద్దాని కూడా వాళ్ళ పర్మిషన్ అడగాలి. కావచ్చు
ఇప్పుడు అట్లాంటిదే అనుకో పోయి అడిగినం అనుకో. ఈ దీన్ని కూడా అడిగల్నా ప్రతి చిన్నది అడుగుతారా నన్ను అంటాడు. రెండోది అడగలేద అనుకో కనీసం ఎమ్ తినాల ఎట్లు ఉండాలిని, కూడా అడగవా కనీసం వేయమని కూడా అనవా ఎడికిపోతది. మళ్ళీ
మళ్ళీ ఇంకొకటి అబ్జర్వేషన్ ఏదన్నా డ్రెస్సులు మనకై మనం సొంతంగా తీసుకున్నాం. అనుకో వంద వంకలు పెడతారు. వాళ్ళు తీసుకునేది సరే కొన్ని బాగుంటాయి. కొన్ని చెండాలంగా ఉంటాయి. ఆ చెండాలంగా ఉన్ నేను మనం బా బాగున్నాయి. అనాలి లేకపోతే మీకు సెలక్షన్ రాదు
ఆ మొత్తం పాత ఓల్డ్ మోడల్ కొంటారు. మేమే స్టైల్ గా కొంటాం. ఈ స్టైల్ డ్రెస్సులు అసలే ఏం కొనువాస్తోంది. దీనికంటే నేను కొంటేనే ఇంకా మంచిగా ఉండేది. అని లాడుకుంటారు.
కదా అసలు ఎందుకో ఇగా మనం అంటే కనీసం మనం వేసుకున్న బట్టలల్లో కూడా మనం
లేదక్క లేదు కొనాలనే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నాంగా అది నచ్చాలి. అది నచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు కూడా అప్పుడు ఓకే సరేలే ఇగా ఉండొచ్చులే అనుకుంటాడు.